హలో హాయక్క బాగున్నావా
ఆ బాగున్నామ అక్క మీరు బాగున్నారా
ఊ బాగున్నక ఏం చేస్తున్నారు
మేమ ఇప్పుడు ఏం చెయలేదక్క ఖాళీగానే ఉన్నాము
ఏం లేదక్క ఖాళీగానే ఉన్నాను
అవునా పని ఐయిపోయిందా
ఉ అయిపోయిందక్క
టీ తాయినారా
అలవాటు లేదక్క
అవునా పాలు కూడా ఏం తాగరా
ఉహు ఏం లేదక్క మామలే ఏం లేదక్క పనంత ఐపోయింది నేన్ బయట కుచోనున్న వాతావరణం కొంచం మోడంగా ఉంది వాన వడేటట్టు
వేడిగా కూడా ఉందా అది
వేడిగా ఏం లేదు వాతావరణం గాలి పెడుతుంది వానం పడేటట్టు
అవునా మాకు ఎండగా వస్తంది బాగా
మోడం అంత వచ్చి గాలి పెడుతుంది
అవునా
ఊ
మీ సైడ్ పండగలేవి బా చేస్తారు
మాకు అన్ని పండగలు బాగా చేస్తారు అక్క ఉగాది దసరా ఇంకా సంక్రాంతి క్రిస్మస్సు జస్తగి గట్లందాప ఇట్లా వినాయక చవితి ఉ అన్ని బాగా చేస్తారు. ఈ పండుగ అనేమ్లా ఏవో ఏ పండుగనే కానీ క్రిస్మస్ కూడా చేస్తారు మాకు ఆ క్యాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవ్వరు లేేరు కానీ అది కూడా అది కూడా చేస్తాము ఇంకా దస్తగిరి స్వామి పండుగ అంటే ముస్లిం చేసుకున్న పండుగా అయ్ అది కూడా మేము చేసుకుంటాము ఉ అది కూడా మేము చేసుకుంటాం అందరు.
ఒక్కొక్కరు ఒక్కొక్క పండగ బాగా చేసుకుంటారు కదా.
మాకు ఊర్లో క్రిస్మస్ పండగ అందరు చేసి అందరు చేసుకుంటారు ఉ పోవడం చర్చ్ పోడము ఇంకా దస్తగిరి స్వామి పండగ అంటే ప్రతి ఒక్క ఇ ఇంటికి జనాలు వచ్చింటారు ప్రతి ఒక్క ఇండ్లు చేసుకుండే పండగా నిన్న మేము
మీరు అందరి అన్ని పండుగలకి పిలుస్తారా అందరినీ.
ఉ అన్ని పండగలు చేసుకుండేది అక్క చిన్న పండగలు కూడా మేము ఉ చేసుకుంటాము ద శ్రీ రామనవమి శివరాత్ త్రి కానీ ఇంకా అప్పుడైతే మేము మేము చిన్నప్పుడు శివరాత్రి అటేగా మేలుకొని జాగరం చే జాగరం చేసినం. అంటే పన్నెండు వరకు మేలుకో ఆడు అంతవరకు ఆడుకోవడం అట్లా ఉన్నది ఇప్పుడు అట్లా ఎవరు ఏం లేరు పిల్లలు.
ఇప్పుడు ఎక్కడ అందరు ఇళ్లలోనే మేల్కుంటారు.
ఉ
చానా వరకు మేల్కోరు
ఉ
ఇంక ఎవరో ముసలి వాళ్ళు అట్ల వాళ్ళు అయితే గుడి దగ్గర మేలుకుంటారు.
ఉ అప్పుడైతే మేము ఆ శివరాత్రి అంటేనా ఇంకా వచ్చిందంటే జాగరణ చేయాలనేది అంతసేపు మేల్కోలేరు కదా అనేస్ సి ఏదన్నా ఆటలు ఆడుకోవడము ఇట్లా భజనలు అట్లా బయటాదా
అవును
ఉ
మా సైడ్ అయితే ఉగాది పండుగ బాగా చేస్తారు.
ఉ ముత్తే పల్లెటూరులో సంక్రాంతి పండుగ బాగా చేస్తారు అక్క.
అవునా మాది పల్లెటూరే ఏమన్ టే ఉగాది ఎందుకో బాగా చేస్తారు ఇక్కడ
సంక్రాంతి కూడా చేస్తారు కదా మరి
సంక్రాంతి చేస్తారు పరసలాగా నరసింహస్వామి పరస అని అప్పుడు చేస్తారు ఉగాది పండక్కి. స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తారా
ఉ అవును సంక్రాంతి పండగ అయితేనా ఇంకా ఇది భోగి పడుగ భోగి పండు ఇట్లా అన్ని చేస్తారు అన్ని చేస్తారు ఆ రోజు ఏదన్నా గేమ్స్ ఉంటాయి ఆడుకుంటారు ఉ పందాలు పెట్టుకొని కోడి పందాలు ఎద్దుల పంద్యాలు ఇట్ల
అవునవును
ఉ
మీరు భోగి పండ్లు పోసుకొని మీరు కూడా స్నానం చేస్తారా చిన్న పిల్లలకి మాత్రమే
అప్పుడు మా చిన్నప్పుడు మేం చేసుకుంటున్నాం అక్క ఇప్పుడు అట్లా ఏం లేదు ఇప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే పోస్తున్నారు అవునువును చిన్నపిల్లలకు మా వును బోస్తారు ఇప్పుడు పల్లెటూరులో అయితే పోస్తారు టౌన్ లో అయి సపో చేయడం లేదు అక్క చిన్నపిల్లలకు పోయాలి అనేసి అసలుకి లేదు దొరుకుతాయి ఈ పండ్లు దొరకవే దొరక కుండా ఏమి ఉండవు
ఆ
కానీ పోయడము తక్కవే అసలుకు ఎవడో పోసేది
ఏమీమి వేస్తారు
రేగి పండ్లు, పూలు పూలు అంటే కొంచెం చింపి ఆన్ టే కాదు కొంచెం విడి తీసినట్టు వేసి ఏన్ననా అంటే డబ్బులు వేస్తారు అంతో చిల్లర కాయన్స్ వే
ఆ
వేస్తారు
అవును ఇంకా కొంతమంది మా సైడ్ అయితే ఆ కొద్దిగా పసుపు నీళ్ళ లాగా గాని లేదా ఆవ పంచితం అంటారే
ఆ ఆ
అట్లా కూడా కొద్దిగా వేసి వేయి నట్టు వేస్తారు దాన లని
కొంచెం కలుగుతాది లైట్గా కా అంటే పిల్లలల్లో అట్లా కలిపి నట్లు మన కనపరాదు కదా అవి వేసిన గాన
ఆ అవును
ఉ మనకు రేగి పండ్లు, పూలు కాయిన్స్ ఏయ్ కనిపిస్తాయి.
అవును తీపి ఏం చేస్తారా ఆ రోజు మీరు
ఉ
తినడానికి తీపి చేస్తారు కదా ఆహా ఓలిగల
ఉ భక్షాలు అంటారు కదా
అవును
ఉ ఆ ఏమంటే పేర్లు ఒక్కటి వే వేరు వేరు చెప్తారు చేసేది మాత్రం అంత టేస్ట్ అదే వస్తుంది చేసే విధానం వే
ఆ మీకు వచ్చ
ఆ చేస్తాను అక్క
ఆహా వంటలు అన్నీ చేస్తారా మీరే
ఉ అన్నీ చేస్తానుక్క
బయటికి ఎక్కడికి వెళ్ళలేదా మేము
మీరు ఏం చేస్తారు అంటే వంట ఏదైనా స్పెషల్ గా ఏమన్నా
ఇంక అంటే పండగ అంటే తీపే చేస్తాము
పండగ లా నార్మలగా చేస్తారు
అంటే ఇంట్లో వంటనా
ఆ
మేమైతే వారానికి మూడు సార్లు నాన్ వెజ్ తింటాము
ఆహా ఆ
అవి బాగా ఖచ్చితంగా అవి అయితే బాగా చేస్తా
అహు
వెజ్జ్ ఒక రకంగా వస్తాయి నాక్ కూడా వంటలు
ఉ అవునా అండి
ఇట్లాంటివి అయితే బాగా చేస్తా మీరు బాగా చేస్తారా నాన్ వెజ్
ఉమ్ అన్నీ బా చేస్తానుక్క
అవునా తింటారా
నాన్ వెెజ్ తక్కువ తిన్నడాము
మేము ఖచ్చితంగా వారానికి మూడు సార్లు అట్లా తెచ్చుకుంటాం
నాకు తెస్తారు కానీ నేను అంతగా ఇంట్రెస్ట్ చూపియ్యను తినడానికి
ఏం తినారా చికెన్ తినారా ఇంకేవి తినరా
తింటాను కానీ తక్కువ తినడం
అవునా చేసేది మీరేనా
ఉమ్ చేసేది నేను
ఆ
చేస్తాను అన్ని చికెన్ చేస్తా మటన్ చేస్తాను చేపలు చేస్తాను మాకు నాటుకోడిచ్చస్తాను ఇంకా తలకాయ అంటే మటన్ తలకాయ కూడా
అవును
అన్నీ నిన్నే చేస్తాను కానీ వాటిని అ చేప బాగా తింటాను చికెను అంటే
ఆ బాగుంటాయి టేస్ట్ అవి కూడా
ఉమ్ బాగుంటేయి తిన్నాగానే మంచిదే హెల్త్ కు
అవును
అవి బాగా తింటాను ఆ అవి కూడా చేస్తాను అవి కూడా చికెన్ పకోడా కూడా తింటాను లైక్ అయితే కర్రీస్ అంతా ఇష్టపడను ఓన్లీ ఫిష్ కర్రీ మాత్రమే
అవునా కబాబ్ ఎట్లా చేస్తారు చికెన్ కబాబ్
ఉమ్ కబాబు కార్న్ ఫ్లోర్ లేదంటే నువ్వు కార్న్ ఫ్లోర్ ఫ్లోర్ అన్ని తెచ్చుకోవడం టైం పడతాదీ అనుకున్నప్పుడు అన్ని కలిపినవి ఒక ప్యాకెట్ వస్తది అవి తెచ్చుకొని కలుపుకోవచ్చు
ఆహా అంటే ఇంకా మా మనం సపరేట్గా చికెన్ మసాలా ఇవేమీ అనర్సం లేదా
అందులోనే అన్నీ ఉంటయి అది వేసి ఓన్లీ ఎగ్స్ వేసుకొని కల్ కోవడం మాత్రమే కొంచ్ అవి దొరకాకపోతేనే కొంత కొంతమంది కార్న్ ఫ్లోరు బీరిమరి అయిపొయింది. కాయము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా మళ్ళీ కరివేపాకు కుడా ఆ అవన్నీ యాడ్ చేయాలంటారు. కౌన్ ఫ్లోర్ వేస్తే సప్రెట్ కాన్ ఫ్లోర్ కాన్ ఫ్లోర్ లో నీకేం ఉండదు వైటే వైటే ఏమంటే కలుపుతే కలర్ వస్తాది ఇగ దా
దాంట్లకి ఇంకా కలర్ పొడి కుడా వేస్ స్తారా మీరు
నేనే కలర్ ఇప్పుడేం వెయ్యానాక్క ఇంకా ఇంక అంతే నేను అవి కా ఎవరైతే తె తెచ్చుకోను తక్కువ ఓన్లీ మసాలానే ప్యాకిటు అన్ని ఉండేవే దాంతోనే ఉంటయి కదా అవే తెచ్చుకుంటాను అంటే ఫిఫ్టీన్ రూపీస్ పడ్తది ప్యాకిటు
అంతేనా
సన్ ఫిఫ్టీన్ రూపీస్ పడతది ప్యాకిటు
అల్లం పేస్ట్ ఇట్లాంటి వేయ్యరా కబాబ్లకి
అల్లం పేస్ట్ ఉండే ఎన్నో పేస్ట్ వేణు
ఆహా
అల్లం పేస్ట్ అంటే బయట్ తెచ్చుకోవడం తక్కువ
ఇంట్లోనే చేస్
చేసుకుంటానమ్మ
అవునా
నేను ముందు చేసుకొన్ పెట్టుకోను కొంతమంది ఏమంటే
ప్యాకెట్స్ వాడతారు కదా కొంతమంది
ఫర్ దార్ కొంతమంది బైబులే తెచ్చుకొన్ పెట్టుకుంటారు. అల్లం పిస్టు నిన్న అవి వాడను నేను ఇంట్లో కొట్టుకు బయట తెచ్చుకోను నేను ఏదైనా అప్పటికప్పటికే మసాలా ఏదైనా చేసుకోవాలంటేనా చేస్తన్నా అంటే అప్పటికే చేసుకుంటా నేను అప్పుడికె ఏవైనా అల్లం పేస్ట్ గున్ నేన్ కొట్టుకోను ఇంట్లో ఉన్నా గాన్ నేన్ కొట్టుకోను మా నార్మల్ గా కర్రీస్ బట్టి మసాలా అప్పడికప్పడికి నేన్ చేసుకుంటను.
ఆ అదే మంచి పని హ్మ్ హు
మ్మ్ అవి చేసుకున్నామనుకో అవి వేసినా టేస్ట్ రాదు. అదెదో వేసినట్టు ఉంటది అప్పటికప్పుడు చేస్ వేసుకొన్ చేస్ కున్న టేస్ట్ బావుంటుంది ఆ అవి ఇన్నాళ్ చేసి పక్కన పెట్టినావే అనే ఫీలింగ్ గుడా ఉండద్ మనకు
అవును
ఇంకా కారం పొడి ఉంటుంది ధన్యాల పొడి ఉంటుంది కొబ్బరి పొడి అప్పటికి కొట్టి పెట్టుకుంటా నేను ఇంక ఏముంటాయి ఆనియన్స్ ఇంగా అల్లము వెల్ ల్లులి ఇవి వేస్తాము ఇవి వేసి ఇంగా ఏమన్నా కొత్ మీర ఇలా వేస్ వేసుకొని మిక్సీ జాడించుకుంటాం ఇంకా కని ఈ మసాలా టెస్ట్ కి ఆ మసాలా టేస్ట్ కి వేరస్సలు టేస్ట్ కుడా అల్లం పేస్టు వేసి ఆ అల్లం పేస్ట్ వేయడము వేరు ఇట్లా చేసుకొని చేయడం కూడా వేరు వస్తది టేస్ట్
ఆ అవును మేమైతే ఇంకా అప్పుడు అప్పటికప్పుడుకే ప్యాకెట్స్ తీసుకుంటామా ఎప్పుడో ఇంట్లో తీస్ కునేది అల్లం పేస్టు
ప్యాకెట్స్ అంటే వాళ్ళు వేరేలా అన్ని వేసి చేస్తారు అంటే మనం చేస్
అవును ఆ గట్లే అలవాటు పడిపోయినారు ఇప్పుడు అందరూ ఇంకేమి చేసుకుంటాంలే దొరుకుతాయి కదా అని అట్లా అలవాటు అయిపోయినారు ఆ మేము ఆ సరే అక్క